ఆ మేడం బాగున్నారా మేడం
బాగున్నాను బ్రో మీరు ఎలా ఉన్నారు
బాగున్నాను ఏం చేస్తా ఉన్నారు
ఏం చేయలేదు జస్ట్ అలా కూర్చోన్నాం ఆరు బయట
ఆహాా ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తారు డిన్నర్ మీరు
ఈ ప్రెజెంట్ ఏం లేదు బ్రో హోమ్ లోనే ఉంటున్నాను
ఓకే
హాలిడేస్ కదా పిల్లలకి నిన్న కొంచెం కొం మళ్ళ బీచ్కి వెళ్ళేసి వచ్చినామంతా మా వీధిలో వాళ్ళందరు నైబర్స్ తో పాటు
ఆ ఎంత దూరం బీచ్ మీకు
ఆ బీచ్ మాకు అది కిలోమీటర్స్ నాకు తెలిదే నెల్లూరు బీచ్ అంటారు కదా కొంచెం మాకు దగ్గర్లో నెల్లూరు బీచ్ ఉంటుంద అనమాట ఆ దానికి కంటే కొంచెం ముంద అనమాట ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ముందు ఉప్పి పాల్యమో తూకి పాల్యమో ఏదో సం ఆ పేరు
ఓకే ఓకే
నమో నిన్న మార్నింగ్ ఎయిట్ థటీ కంత అక్కడికి వెల్లిపోయాంలేండి రీచ్ అయిపోయాం ఫైవ్ స్టార్ట్ అయినాం ఇక్కడ. ఉహ్మ్ సో ఫుల్ గా ఎంజాయ్ చేసా అక్కడే డిన్నరు లంచు అది సారీ ఆ బ్రేక్ఫాస్ట్, లంచు అన్ని అక్కడే
బ్రేక్ఫాస్ట్, లంచ్ వరకు అంత టైం స్పెండ్ చేసారా మీరు
స్పెండ్ చేసినాం. బోల్డ్ టైం స్పెండ్ చేసినాం ఇక్కడ ఫైవ్ కంతా బయలుదేరేసినాము ఇంట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్ రెండు ప్రిపేర్ చేసుకుని
ఉహ్
అక్కడికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయినాాం అనమాట అసో బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక్ ఇంకా మునగడం స్టార్ట్ చేసినాం. ఆ ఈవినింగ్ ఫోర్ తర్ త్రీ థర్టీ ట్టి వరకు ఇంకా నాన్ స్టాప్ మధ్యలో లంచ్ బ్రేక్ ఒక హఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిస్ ఉంటుంది
ఓకే ఓకే ఆహ్
టిన్యూ చేసినాం అనమాట
ఆహ్ ఆహ్ ఓకే చాలా ఆహ్ ఆ అవును
ఉహ్మ్
ఫుల్లుగావును వస్తు సండే గబట్ ఫుల్ క్రౌడ్ అంతా పిల్లలతో అక్కడ పోయినారా
అవును పిల్లలు లేదు బ్రో. పిల్లలు రాలేదు ని పిల్లలు కొంచెం వాళ్ళ అమ్మమ్మ ఊర్లో ఉన్నారు. అందుకని తీస్ కెలాలేకపోయాను. ఇంకా వాళ్ళు కి ఇంకేమన్నా వండర్లా లేకపోతే ఇక్కడ మాకు కొంచెం దగ్గరలో బ్లూ ల్యాండ్ ఉంటుంది. దానికన్నా తీసుకెళ్ళాలి. పిల్లలిద్దరిని
బ్లూ ల్యాం ఓకే ఓకే తెలుసు తెలుసులేండా ఆ ఆ
ఉహ్మ్ కొంచెం దగ్గరలో బ్లూల్యాండ్ ఉంటుంది. దానికి తీసుకెళ్ళాలి ఇంకా వాళ్ళని
ఆహ్ ఆ ఓకే ఓకేకే ఆహ్ ఆ
ఉహ్మ్
ఇంకా బీచు అంతా అంటే అక్కడ ఏమైనా ఏనుగులు ఏమైనా ఉన్నాయా, ఏనుగులు కాదు వోన్.
అయ్యో అవేం లేవు బ్రో, ఉప్పు చేపలు మాత్రం దొరికినాయి. కాని అక్కడ అక్కడే ఫ్రై చేయిస్తున్నారు నూనేలో వేయించుకొని కానీ మేమై అయితే తినలేదు మాక్ మేం చేపలు తినం కాబట్టి ట్టి తినలేదు అందరుూ కొనుక్కొని తీస్ కొని తింటా ఉన్నారు వేడి వేడిగా అక్కడికక్కడి ఏ సముద్రంలో ఇంకా బోటింగ్ కూడా లేదు అక్కడ, అలలు ఎక్కువ వస్తున్నాయి నిన్న పౌర్ణమి అంట. కదా సో అందుకని చెప్పేసి ఆ వీటిని కూడా అలో చేయలేదనమాట బోటింగ్
కే హా
ఫుల్ మార్నింగ్ అంతా కొన్ కొంచం బానే ఉండింది కానీ ఒక ట్వల్ థర్టీ, వన్ అయ్యిందంటే పిచ్చి పీక్స్. కెళ్ళి ఆ ఫ్లో అనేది ఎక్కువ వచ్చేసింది అనమాట
ఓకే
హ్మ్ ఓ పోలీసోళ్ళు కూడా ఉండారు అక్ ఇక్కడ అస్ సేఫ్టీ కోసం ఒక త్రీ మెంబర్స్ ఉన్నారు ఫుల్గానే ఎంజాయ్ చేసినాం పిల్లలు వచ్చింటే ఇంకా బాగున్ను అనిపించింది వచ్చింది కానీ
ఆ హా మేము ట్రైన్ లో పోయినాం వేరే ప్లేస్కి
హ్మ్
ఆ ప్లేస్ అంటే ఆ వేరే ప్లేస్ పోతే వస్తా ఉన్నా ము ఆ ట్రైన్లో మామూలుగా లేడీస్ ది లేడీస్ సపరేట్గా ఒక దగ్గరుంటే బ్యాగ్స్ సైడ్ లో ట్రైన్ కి బ్యాక్ సైడ్ లో బా లేడీస్ కి ఉంటది మేమేం చేసినామంటే ఫ్రంట్ ట్ ఉండేది ఎక్కినాం అన్నమాట అక్కడ కూడా లేడీస్ కూర్చోన్నారు అక్కడ జెంట్స్ కూడా కూర్చోవచ్చు అని చెప్పేసి కూర్చున్నాను నేను
ఆ
ఎల్లో
ఓకే
ఈ మిడిల్ లో అందరు లేడీస్ ఇంకెవరు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఎక్కేస్తున్నారు ఎక్కేసిన తర్వాత ఆడ గొడవ పడిపోంద అనమాట
ఆ గొడవ ఎందుకు
అంటే వాళ్ళు ఎముగో మరి గొడవ అయితే పడింద అనమాట వాళ్ళకి అంటే బా లే బాయ్స్ లేడీస్ త అనేసి లేడీస్ కాదు అది జెంట్స్ కూడా అనేసి సథింగ్ గొడవ పడింది ఎంత గొడవ అంటే అసలు అ దారుణంగా గొడవ పడ్డారు దాని తర్వాత పోలీసు చ్చి నన్ను చూసి నువ్వు ఎక్కడెందుకు కూర్చున్నావ అని బయటికి వెందు వెళ్ళిమన్నాడు దిగి దిగి వెళ్ళిపోతే దా కనీసం కాలి పెట్టడానికి కూడా స్పేస్ లేదు
మిమ్మల్ని ఎందుకు అన్నారు అది ఓన్లీ లేడీస్
అంటే బాగా అబ్జర్వ్ చేయండి ట్రైన్ ఫ్రంట్ టు బ్యాక్ లో ఆ ఇంచన్ దగ్గర కాకుండా బ్యాక్ సైడ్ లేడీస్ క ఒకటి జనరల్ సో ఫ్రెంట్ ఏమో అందరుూ కూర్చోవచ్చు అనమాట అన్నట్టు ఉంద అన్నమాట అక్కడ అంటే స్పెసిఫిక్ గా లేడీస్ అని మెన్షన్ చేస్తే లేడీస్ కూర్చుంట తారు లేడీస్ అని మెన్షన్ చేయకపోతే అందరుూ కూర్చుంటారు సో అక్కడ మెన్షన్ ఆ అవును అక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు లేడీస్ అని నేను కూర్చున్నాను పోయి సవాల మరి సి సకరాతి ఎవరురు వాళవి వాళగు వాాలలో గొడవ పడస ఆ నన్ను పోలీసు ఆయన వచ్చి దూరంగా వెళ్ళిపోంటే ఆడ వెళ్ళిపోచ్చు అతే అక్కడ ఎంత దారుణం అంటే అంత దారుణంగా గొడ పడ్డారు
అో సీట్
అయ్యో బూతులు ఆ జీన్స్ కాదులే కాదు లేడీస్ లేడీస్ే అంత దారుణంగా నేను ఎప్పుడు చూళ్ల నా లైఫ్ గోడవాలు
అయ్యాయో ఆ
తమిళ వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు
ఆ
మరి ఆ ఆ విధంగా గొడవ పడడము అది ఏంటో అలాగా అదే మీరు అక్కలా బీచ్ ఎంజాయ్మెంట్ అంటే నా ఎంజాయ్మెంట్ గు వచ్చి చెప్తున్నాను అన్నమాట
లేదు లేదు నిన్న కూడా ఆ అంటే పోలీసోళ్ళు మన సేఫ్టీ గురించే కదా చెప్తారు. ఈ పిల్లలు ఉన్నారు కదా, యూత్ యూత్ అనే వాళ్ళు వచ్చినారు కొన్ని కొంతమంది. వాళ్ళు కొంచెము మిడిల్ లోకెల్ పోతా ఉండారు బీచ్ మిడిల్ లోకి వెళ్ళిపోత్ తాను సముద్ర మద్ ధ్య లోకి వెళ్ళిపోతా ఉంటే, అది కొంచెం ఇంకా పొంగ పొంగ లోతే కదా మనకి. వీళ్ ఎంత సేపు అని కాప్ కాపులా కాస్తారు ఇంకా వాళ్ళకి కొంచెంమన్నా ఓపిక నశించిపోయింది, వేరే అబ్బాయి ఎవరో కొంచెము. ఆ మ్ ఫ్లో ఎక్కువ వస్తా ఉంది ఎంత చెప్పినా వినడం లేద్ దు ఆ అబ్బాయిని తోడుకొని వచ్చి కూర్చోంన్ బెట్టి మీకేమన్నా అయితే ఎవర్ బాద్ ధ్యత మా కళ్ళ ముందు ఎన్ని ప్రాణాలు కొట్టుకొని పోతాయి మీకేమన్నా కథల్ తోంది ఈడ ఆడుకుంటే ఎవరు వద్దన్నారు, ముందరే ఆడుకోవచ్చు కదా ఆ అని అనేసి. పాపము పిలు మీ పేరెంట్స్ ఎవరు ఎక్కడుండారు పిలువో ఆ అననేసి రచ్చ చేసి ఇద్ చేస్నార అన్నమాట లేదు సా సారీ సార్ ఇంకా ఇంకా అలా చేయ్యను సార్ ముందరే ఆడుకుంటాను సార్ అనేసి ఆ కన్విన్స్ చేస్ ఆ మళ్ళీ పంపించ్నార్ లేక్ ఇంటికి వెళ్ళపోమని చెప్పినన్నారు ఏం మాట్లాగా ఉండదా తమాషగా ఉండదా మీకు ఎవరికైనా ఏమన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ
హ్మ్ హు
హ్మ్ నిజమే కదా ఎవరైనా మన మంచి కోసమే కదా చెప్ తారు మీ తల్లిదండ్రులు మీ పక్కనే ఉండరు మీరు అంత లోజూర్ కేల్ అంట ఉన్నా కూడా గుమ్నే ఉండరే మీర్ మీక్లేని బాధ మాక్ ఎందుకమ్మా మీ కళ్ళ ముందరలే ఆ విధంగా మునుగుతా ఉంటే ఆ విధంగా ఏనా జరిగితే
ఆ వరే వరే వరే అంత జరిగిందా ఆ అన్
తొడుక్కోని వచ్చి కూర్చో బెట్టి స్టిక్ ఎత్కొని వచ్చి
ఆ
ఇంత జరిగింది అనమాట అక్కడ
వరవర వరవర హ
ఉ
మరీ ఆ బీచ్ ఆ ఏరియా అంటే డేంజర్ వాటర్
కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏద ఏ జరిగినా మన మంచి కోసమే కదా పోలీసు వాల అనేది మన సేఫ్టీ గురించే కదా చెప్ తరువాత ఆలోచించుకోకుండా ఆ అబ్బాయి తిరిగి ఆ సార్నే అరుస్తున్నాడు సార్ నేను ఒకటే వెళ్ళానా నేను ఒక అట్టే కనిపిస్తున్నానా మీకు అనానేేసి ఆ అబ్బాయ్ దంత ఉండాడు దంత కొద్దున్నాడు ఓ స ఓ క్లాసో నైన్త్ క్లాసో చదుత ఉంటాడు అనుకోండి వాడు సన్నగా బక్కగా ఉండడు ఆ వాడు సార్ని ఇరు తిరిగి మాట్లాడుతా ఉంటాడు
ఉ
ఊ ఆ విధంగా ఉండారు పిల్లలు
ఉ హు హు అవును పిల్లలు మరీ దారుణంగా ఉన్నారు అసలు
ఆ సేఫ్టీ అనేది ముఖ్యం కదా ఇప్పుడు మనం రోడ్ లో కూడా చూస్తా ఉంటాం చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ అనమా
అవును
ఎవరైనా మనకు మన మంచి కోసమే కదా చెప్తారు వినేవాళ్ళు వింటారు ఇన్నోళ్ళు అయి పోరా అని అంటారు అది ఎంత వరకు కరెక్ట్ కాదు కదా
కాదు కాదు
హెల్మెట్ ధరించమంటము పోలీసు వాళ్ళు ఊరికే చెప్పరు కదా ఇప్పుడు అలా చెప్తే వాళ్ళకి ఏం వస్తుంది ఏ ఏమి రాదు జీతం వస్తుంది గమ్మున కూర్చొని పోతే ఎవరెరైనా పోని గమ్మున కూర్చొని మన పని మనం చేస్కొని పోయినామా అని అనేసి తొమ్మునే వండుకుండా ఈ విధంగా ఒక సేఫ్ టి గురించి ఆలోచించ్చి చెప్తా ఉండారు కదా నిజంగానే నాకు అైతే చాలా బాదేసింది సార్ వాల్ అలా చెప్తా ఉంటే నిజమే కదా మన కోసమే కదా చెప్తున్నారు. వీళ్ళు వినడం లేదేంటీ
ఆ అంతే కదా వాళ్ళు మన మంచి కోసమే చెప్ తారు అన్ని విషయాలు మనం అది ఫాలో అవ్వాలా మరి వీరందరూ ఫాలో అవ్వట్లేదు ఈ మధ్యా స్పషల్ హెల్మెట్ విషయంలో హెల్మెట్ విషయంలో కూడా వాళ్ళేమో చెప్తారు. హెల్మెట్ పెట్టుకోండి జాగ్రత్తగా ఉందండి అనేసి కానీ అందరు పెట్టుకోవడం పెట్టుకోరు కొందరందరూ
అవును.
దానివల్ల అంటే మనకి ఏమి జరకపోతే ఓకే హ్యాపీనే బైమిస్టేక్ ఏమన్న చిన్న మిస్ జరిగితే తలకి దెబ్బ తగిలితే ఇంకా ఆ మనిషి ఎంత దారుణం అ సిచువేషన్ చూడండి.
అవును బ్రో
ఇంకా దారుణం ఉంటది. పరిస్థితి.
ఆ జరిగిందన్నమాట్ ట నిన్న వాళ్ళు మార్నింగు మేము మేము రాకముందే ఆల్రెడీ ఉన్నారు బి చ్లో అంటే వాళ్ళు మేం ఎయిట్ థర్టీకే ఎళ్ళిపోయినం అంటే మేము ఎళ్ళిపోక ముందే వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడోచ్చారో ఏమో తెలీదు మనకి
ఆ ఆ
ముందు నుంచే కుచ్చోనీ ఫోన్ చూసుకుంటా ఉన్నారు. మళ్ళ మేం ఎళ్ళాక ఇంకా ఉన్నంగా ఉన్నంగా క్రౌడ్ పెరిగిందన్నమాట.
ఆ ఆ ఓకే
ఫుల్ ఉప్పూ మొత్తం అసల్ బీచు
ఆ ఓకే
చి ఎంజాయ్ చేయొచ్చు బీచ్ అంటే మునిగే తనకంత ఏం ఉండదు.
ఆ ఓకే ఓకే అయితే చూస్తారు ఎంజాయ్ చేసారన్నమాట.